హలో
హలో ఆ నమస్తే అండి బాగున్నారా
ఆ బగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఇ
ఉం అంటే టిఫెన్ తినాలండి మీరు ఆ మేము తిన్నామండి ఇంకా తినలేదా మీరు టిఫిన్
లేదండి లేట్ అయింది ఈ రోజు
అవునా ఏం చేసి ఎవ్వరు టిఫిను మీరేనా చేసేది ఆన్లైన్ ది మీరు నేనోచ్చేసి చపాతి నను రాజ్మా కర్రీ చేసినానండి
రాజమ
ఉం ఉం అవి మనకి ఎంత వేయాలి అవి మనకి మామూలుగా పెళ్లళ్లలో ఆ పలావులో కేస్తారు చూసింటారేమో రెడ్ కలర్ లో ఉంటాయి ఆ అట్లానే ఉంటాయి ఇవి మనకు కి ఆ అవి నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానా అంటే మంచి మంచిది అన్నమాట మనకి నాన్ వెజ్ లో ఉన్నట్ల ప్రోటీన్స్ దీంట్లో ఉంటాయండి
ఆ
ఆ తీసుకొని వచ్చి ఇంకా నిన్ననే నానబెట్టేసినానా నిన్న మధ్యాహ్నం అట్లా అవినా క్కుసేపు నానల్లా లేకపోతే ఉడక వసలు అవి ఎన్ని విజిల్స్ వచ్చినా గాని
అవునులే దాన్ని సపరేట్ ఉడక పెట్కోవాలా
ఆ ఫస్ట్ ఉడకబెట్టుకున్న తర్వాత మనం మామూలుగా ఇంకా అది బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఏదైనా ఒకటి ఆ ప్యాన్ తీసుకొని కొంచెం నూనె పోసుకొని మనము ఇంకా జీలకర ఆవాలు కరివేపాకు తర్వాత వచ్చేసి తి ఎర్రగడ్డ అదే తెలవాయిలు ఆ ఎర్రగడ్డ టమేటా మళ్ళీ అల్లం తెలవయ పేస్ట్ వేసి బాగా మగ్గించుకునేదా
ఉం
ఇంకా లేదంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో కొబ్బరి పొడి వేస్తే తినరనేసి ఇంకా నేను మామూలుగనే కా చేస్తాన అనమాట ఇట్లా చేస్తే ఎక్కువ మనకి మసాలా పడినట్టుండదా ఆ తర్వాత ఇంకా అవి రాజమా అవి ఉడకబెట్టింటాం కదా
ఉం
అవి నీళ్ళతో పాటు వేసేసుకోవాలా మనం ఇక్కడ మనం మగ్గించు కొనింటమే అదంతా
ఉం
దాంట్లోకి వేసుకొని పసుపు ఉప్పేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత కారం పొడి ప ఇది గరం మసాలా
హ
వేసుకొని కొత్తిమీర వేసుకొని మనకి ఎసురుకి ఎంత కావాలో నీళ్లు
ఆ
అంతేసుకొని ఇంక బాగా కొంచం ఉడికిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందే అవి ఉడికిచ్చేసింటాం కదా అందుకనేసి ఎక్కువ ఉడికియకుండా ఉట్నే ఒక రకంగా ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టేసి ఇంకా దించేసుకుంటే సరిపోతుంది
ఉం మరి దాంట్లోకి చపాతీనా
ఆ చపాతి ఇంగ మళ్ళీ అదే మధ్యాహ్నం ను వచ్చేసి బగారా రైస్ చేసినానా
హమ్
బగారా రైస్ ఇంకా ద అది సరిపోతుంది ఇంకా లంచ్ కి మా ఆయనకి క్యారీ కట్టియాల్సిందేనా అందుకనేసి ఇంకా ఆ పొద్దున్నేనే ఇంకా టిఫిన్ అవి రోజు అంతే లంచ్ రెండు పొద్దునే చేసేస్తా
ఆ
ఉ మీరు మధ్యాహ్నానికి ఏం చేశినరు.
మధ్యాహ్నానికి అన్నం పప్పు చేశినామండి.
అవునా అంటే మార్నింగ్ మీరు మార్నింగ్ ఎంతకులేస్తారు, ఏమేమి చేస్తారు మార్నింగ్ నుంచి.
మార్నింగ్ సిక్స్ సెవెన్ కట్లా లేస్తాము.
అవునులేండి.
ఇంగ తర్వాత టిఫిన్, భోజనం అన్ని చేసుకునేటలకి సరిపోతది.
ఆ అవునులేండి. హౌస్ వైఫేనా మీరు? ఆ ఇంట్లోనే అండి. ఇంక పిల్లలు ఉన్నారా? ఇగ వాళ్ళని చూసుకుంటా ఉంటానా.
హ్
ఇంట్లోనే ఉంటా ప్రజెంట్ అయి తే ఇంకా ఏం జాబ్స్ అట్ల ఏం చేయలేదు. మీరు హౌస్ వైఫేనా?
ఆ అవునం
అవునండి ఇంట్లోనే ఉంటాను. షాపింగ్ ఏం చేయరా? షాపింగ్ చేశినమండి మొన్న బాబు బర్త్డే ఉండే.
ఆ
షాపింగా చేశినాము బాబుకి బట్టలు తీసుకొని వచ్చినాము ఇక్కడ. దగ్గరలోనే ఉంది ఒకటి షాపింగ్ మాల్ దాంట్లోకెళ్ళి తీసుకొని వచ్చినం.
ఎక్కడ అంటే ట్రెండ్స్ అట్లా ఏమన్నా పోతరా.
ఆ ట్రెండ్స్కి ఏం ఎళ్ళమండి మేము. ఇంకా మేము ఉం ఉం షాప్ అంతే అంటే అన్నీ ఉంటాయిన్నమాట దాంట్లో కిడ్స్ వేరు మళ్ళీ వచ్చేసి మెన్స్ ఉమెన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో ఒక దాంట్లోనే ఉంటే ఇంకా మనకి ఏదైన్నా తీసుకోవచ్చులే అనేసి ఇంకా అన్ని ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ సపరేట్ ఫస్టివల్స్ కి తీసుకుంటాము మా మామూలుగా ఎక్కువ ఏమి తీసుకోమండి ఫెస్టివల్స్ కి ఎప్పుడన్నా తీ పోతే తీసుకుంటాము అంతే ఆ ఉగాదికి అట్లా తీసుకుంటాం ఎక్కువ ఉగాది మనకి కి సంవత్సరంలో మొదటి పండుగ కదా ఉగాది కి అంత చేసుకుంటాం కాబట్టి మేము ఉగాది కుక్కర్ అంటే కొత్త బట్టలు తీసుకుంటామండి మామూలుగా ఏ పండగకి తీసుకోము ఏమన్నా బర్త్డేలు వస్తే తప్ప ఎక్కడికి షాపింగ్ క్క. అయితే పెద్దగా వెళ్ళాం ఉమ్ మీరు ఆ బయటికి వెళ్తాంటాం అండి సాయంత్రం పూట అట్ల ఎప్పుడన్నా పిల్లల్ని బయటికి వెళ్ళి పిల్చుకొని పోవాలనా అట్లా సాయంత్రం పూట ఎప్పుడన్నా పోతా ఉంటాము అంటే మా ఇంట్లో వాళ్ళకి ఆఫీస్ టైమింగ్ అడ్జస్ట్ అయ్యే దాన్ని బట్టిచ్చి
అవునులేండి టైమింగ్స్ ఉంటాయి కదా
ఉమ్ అవునండి ఇంకా వాళ్ళకి లేట్ అయిపో పోతే ఇంకెక్కడికి వెళం ఎక్కడన్నా ఒకన్నా బయటికి వెళ్ళేసి వాళ్ళకి ఏమైన్నా పిల్లల కొనియడము అట్లా అట్లా పోతాం అంతే మీరు మీరల్ వెళ్ళ మాంటర బయటికి
తక్కువేనండి ఎప్పుడన్నా మా హస్బెండ్ కి టైం ఉన్నప్పుడు పిలుసుకుపోతాడు
ఉహుమ్ అవునులేండి ఉమ్ అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మొన్న అయిపోయినాయి కదా
ఆ
ఎక్కడికి వెళ్ళలేదా మీరు ఎక్కడికన్నా వెకేషన్స్ కి అట్లా ఎక్కడ వెళ్ళలేదండి అవును మీరే మేము తిరుపతికి వెళ్ళామండి మొన్న
అవునులేండి మా హస్బెండ్ ఎక్కడా పిలిచేవాడు తక్కువ తనకు టైం సెట్ కాదు
అవునవునులేండి
హమ్
ఊ ఊ మేమ మొన్న శనివారం ఆదివారము కలిసి వచ్చేలాగా మేము ఇంకొక రోజు సోమవారంను ఇంకా సెలవు పెట్టుకొని మేము వెళ్ళినామండి లేకపోతే మాకి సెట్ టైం అనే సెట్ కాదా ఏమో అనుకున్నాం అనేసి ఇంకా తిరుపతికి వెళ్ళినాం
అవునులేండి మేము మా ఇంటి దేవునికి పోవాల అనుకుంటున్నాము అసలు టైమే కుదరట్లేదు
ఆ ఎక్కడండి మీ ఇంటి దేవుడు అవునవును ఆహా బళ్ల్ళారి దగ్గరనా
ఆ దూరం అవుతది
ఆహాహా అంటే అంటే వెహికల్లో వెళ్తారా మీరు మీ ఓన్ వెహికల్ల్లోనే
బండి ఉంది స్కూటీ బస్ కి అయినా వెళ్ళొచ్చు
ఆహా బస్ కి వెళ్తే అక్కడ అన్ని మనకు దొరుకుతాయా అక్కడ దిగుతానే దగ్గరేనా దేవునికి డైరెక్ట్ ఉర్లోనే దిగుతామా ఊర్లోనే దిగుతామా డైరెక్ట్ ఊర్లోనే దిగుతామా డైరెక్ట్ ఆడబోతే ఈ ఊర్లోనే దిగుతాఊ దిగిన తర్వాత కొంచెం దగ్గరలోనే అమ్ముకుండు ఉంటది అవునవునులేండి ఆహా ఆవును లేండి ఆహా ఆ ఊ అ షాపింగ్కియట్ల పోతా ఉంటాం దగ్గర కాబట్టి ఆ
మా హస్బండ్ తేలుసు
పింగ్స్ బాగా చేస్తారా మీరు షాపింగ్స్ త కాగచ్చ కాదంది తీసుకుంటా ఉంటాను అవునవునులేండి
హ
ఆ మేమంతే పిల్లల కోసమే ఎక్కువ ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇ స్కూల్స్ కి వెళ్తారా ఆ స్కూల్స్ కెళ్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏమన్నా డైలీ వేరు అట్లా ఏమని తీసుకుంటాంటా అన్నమాట ఎక్కువ వాళ్ళకి మేము తక్కువే
ఊ
మనమంతా పెద్ద తీసుకొని ఎక్కడికి పోయేది లేదు కదా అనేసి మ్ అ ఆ ఏం పప్పు చేసినారు మీరు మధ్యానం కి
ఆకూరపప్పు
ఆహా అవు ఎట్లా చేసినారు చెప్తారా ఒకసారి
అంటే బ్యాళ్ళు కడిగి
అవున్లైతే మ్
ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఉడకబెడతాము
ఊ ఒక ఐదు విధ్యలు వచ్చిన తర్వాత ఊ
ఆవిరంతా పోయిన తర్వాత రామ్ అంటే మనుపుతామంటారు కదా ఆ ఆ అది చేసి ఇంగ పో పెట్టస్తా అంతే
ఆహా మ్ బాగా తింటారా మీ ఇంట్లో ఆ తింటామ్ ఆ ఉ అంటే మీ ఇంట్లో మాంసం ఎక్కువ తింటారు లేదంటే ఇట్లా కాయగూరలు గాని అట్లా ఎక్కువ తింటారు ఏది నాన్ వెజ్ మాంసం తింటాము వారానికి ఒకసారి రెండుసార్లు అంతే ఆహా అది ఎక్కువ ఇట్లనే ఆహా అంటే మామూలుగా ఇట్లా ఇట్లా రోజు డైలీ ఇట్లా ఇట్లా ఎక్కువ ఇవే ఆకూరలవి ఇట్లాంటివి ఎక్కువ తింటారు మ్ అవునులేండి ఇ మేల్లేండి ఆ మాంసం అంతా ఎక్కడి నుంచి వస్తందో
మ్ తక్కువ అంటే మళ్ళీ తినకోకుండే ఉండము
అవుననులేండి
కొన్ని రోజులు వారానికి ఒకసారి అట్లా
మ్ హ్ అవునులేండి
తినము యి టెన్ డేస్
ఆ మా సైడు అంతే అండి తినము ఇక్కడ గూగుల్ కుళయి స్వామికి వస్తదా మా ఊరికి సంబంధము అట్లా ఆయన అది ఎట్లా చేస్తే అక్కడ గూగుట్ లో ఇక్కడ మా ఊర్లో కూడా చేస్తే ఇస్తారనమాట అంటే మా ఊర్లో అంటే అమ్మ వాళ్ళ ఊర్లో
ఆ
అట్లా వాళ్ళు కూడా కూర తినరు
మ్
ఆ అట్లనే ఉంటారు వాళ్ళు కూడా
అవునా సరే అండి అయితే
ఆ సరే అండి ఉంటాను